సర బాబాయ్ బనావ ఆ బాగున్నాయి వాళ వస్తానని అట్ల పోయినాం ఎందుకు
ఈ రోజు మా బాబయ్ వాళ్ళు ఆ చెప్పినా కదా దర్వా
అవును చెప్పినా నేను వచ్చే టైం వరకే మీరు వెళ్ళిపోయారంట కదా మళ్ళీ ఏదో ఫెస్ట బర్డే పార్టీ ఉందని అవునా ఏం లేదు మీరు వెయిట్ చేస్తున్నా వదిన వాళ్ళు రాలేదంటే అన్న వదిన వచ్ పిల్లల్ని తీసుకని వచ్చిరు మళ్ళ బర్డే ఉందని వెళ్ళర అమ్మ వాళ్ళకి ఎట్లా అంటారు
అవును నువ్ గుడ వస్తా అన్నావ్ కదా ఈవనింగ్ బర్డే పార్టీకిి
వస్తున్నాంకోసేపోయినాక వస్తాం ఇక మీ తమ్ముడు వీళ్లు కొంచెం బిజీగా ఉన్నారు ఇక అయిపోగానే వస్తంది తినే
ఆ చాన్ రోజులు అయితుంది రార ఈ ఈ బర్డే పార్టీస్ లోననా కలవచ్చు కదా
వస్తా మీగ ఎందుకు రాంలే గాని
అ
అ
తిన్నార మరి
తిన్నాం రా మీరు తిన్నార
తినలేదు ఇంక అదే తిని బయలుదేరదామని చూస్తున్నాం స్టార్ట్ అయింది పాటి
ఇంకా స్టార్ట్ కాలేదురా వాళ్ళు ఇప్పుడే రెడీ అవుతున్నారంట అంటే వాళ్ళ రిలేటివ్స్ ఇట్లా వస్తున్నారు అంటే ఒక్కసారే రారు కదా ఈవెంట్ అయినప్పుడు ఊ అందుకనే ఈ ఎండల మార్నింగ్ పెట్టుకుంటే ఇబ్బంది ఐతది పిల్లలు ఇట్లా చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా అని ఈవినింగ్ ప్లాన్ చేసుకున్నరంట
అందుకే ఎట్లాగొ పొద్దునన్న దగ్గర ఎట్లగొ నైట్ అయితది కదా అని చెప్పేసి ఏ మేం నిమ్లంగ తిన్నంక బయల్దేరుదామని ఆగుతున్నం
అవునా అవునులే అయినా మీరు మంచిగా వెదర్ కూల్ చూసుకొని బయలుదేరడమే బెట్టరు
అంటే మీ మమ్మీ వాళ్ళందరూ ఇక్కడనే ఉన్నారు కదా
ఆ ఆ మేము కూడా ఇగ వస్తాం మా డాడీ మా మమ్మీ వాళ్ళు కూడా ముందుగనే బయలుదేరమని చెప్పినం
అవునా ఏం లేదు కాలిగనే కూ ర్చున్నాం ఇగ అన్న వాళ్ళ గిట్లా అన్నళ్ళు తింటురు
అవునా ఇప్పుడు నువ్వెక్కడున్నవన్నట్టు మరి
ఇంటి దగ్గరనే ఉన్న ఏ ఒక గంట గంటన్నర ఐతది
మీ చుట్టుపక్కల అంత డిస్టర్బెన్స్ వస్తుంది అంత చెండాలం మనుషులు ఉన్నట్టున్నరు
అవున అంతా ఇట్లా పిచ్చి పిచ్చి వాళ్ళు ఉన్నారు కొంచెం అన్నవాళ్ళు ఇట్లా ఒరుతున్నరు
అలాంటి చెండాలం మనుషులతో దూరంగా ఉండాలి
ఈ ఏం చేస్తం మరి ఇగ వాళ్ళు అందరు కలుసుకున్నప్పుడిగ ఇగ ఎవరు ఒగరు అరుస్తనే ఉంటరు కదా
అంతే లే ఇగ పల్లెటూరుకి వచ్చినప్పుడు అందరు అరవక తప్పుతదా
అంటే ఇగ ఫేగీ ఈ టైమ్లనే కదా కలుసుకునేదిక
ఆవున్లే ఇగ ఇదే కదా హ్యాపీనెస్ మనకు
అందుకోసం అనే ఇగ వాళ్ళు మాట్లాడుకుంటారు ఇగ అందుకే నేను కూడా ఏం చెప్ ప్పట్లే
ఉ తిన్నరా మరి అందరు తమ్ముడు నువ్వు
ఆ లేడీస్ వరకు తిన్నము ఇక బాయ్స్ తింటున్నరు ఇప్పుడే
ఆ ఎక్కడ పడుతది టైం మర్ మరి ఎప్పుడస్తావు ఏ టైం ఐతది వచ్చేసరికి ఆహా తొందరగా రారాదిగా మనం చాండ్రోలు ఐతంది కలుసుకోక
వస్తలే గని రెడీ అయినవా రెడీ అయినవా నువ్వు
అయిత అయిత ఇగ తొందరగా అంటే ప్చ్ ఇప్పుడే స్నానాలు చేసినం కూర్చున్నం ఇందాకల్నేగదరా ఆ పోయోచ్చింది
పిల్లలగిన సనాలు చేపిచినవా
చేపిచిన చేపిచిన పిల్లల్ని కూడా రెడీ చేసిన ఓ మా అమ్మ వాళ్ళు ఇగ అం టే మా మమ్మీ వాళ్ ఇగ ఇట్ల అందరు వచ్చేసరికి బాగా అర్చుకుంటూ అగో రోడ్ల మీద ఆడుతున్నారు ఓర్ తున్నరు బాగా
అట్లనే ఉంటది లే చిన్నప్పుడు మనం కూడా అట్లనే చేసేది కదా
ఆ మరి ఏం చేద్దాం కావాలని కొందరు దుర్మార్గులు ఇక్కడ పిల్లల్ని ఏడిపిస్తా
అవునా నీకు ఇంకా గుర్తుందా మనం చిన్నపుడు
మనం చిన్నప్పుడు అటు మనం మా మా చిన్న రెండో మామ కోసం
ఈ నెల పై ఆ
మనము మా మామ ఒక అడ్రస్ చెప్తే మనం ఒక సైడ్ వెళ్లేది ప్రతిసారి ముంజకాయల కోసం
అసలు ఈతకాయలు ఇట్లావన్నీ ఎట్ తెచ్చుకునేది, అసలు మన అమ్మమ్మలు ఇంటి అక్కడ నువ్వయితే మంచిగా అక్కడే ఉన్నావు నేనే తొందరపడీ వచ్చేసినట్టు అయింది.
అవును మరి ఇప్పుడుతో ఎట్లాగో నైట్ అవుతుందని నేను ఎక్స్పెక్ట్ చేసిన. అందుకే నేను కాసేపు ఆగిన నువ్వే ఆగమంటుంటే వెళ్తున్నారు. మేము అప్పటికి ఫోన్ చేస్తూనే ఉన్నాం. ఆగండి అని
అంటే ఇక కొంచెం బెస్ట్ ఫ్రెండ్ కదా బాగా ఫీల్ అయితది ఒకవేళ. రాకపోతే ఇక అంటే కొంచెం ఆమెను రెడీ చేయడానికి, ఇట్లా ఎవ్వరు లేకుండే సో అందుకు కాని నేనే
అవునా ఇప్పుడు ఆమెను నువ్వే రెడీ చేయాలంటానా
ఆ మరి అంతే కదా అంటే ఎవరైనా ఓకే, బట్ అది నేనుంటే కొంచెం ఎక్కువ ఆ ఆమ్ హ్యాపీ హ్యాపీ గా ఫీల్ అవుతుంది అన్నట్టు ఇక మిగతా వాళ్ళ దగ్గర కొంచం యాంగ్జైటీగా ఉంటది అందుకని.
ఇప్పుడు ఆమె డ్రెస్ వేసుకుంటుందా ఏమన్నా శారీ లాంటిది ప్లాన్ చేసిందా బర్త్డేకి.
ఫస్ట్ ఏమో డ్రెస్ వేసుకుంటాన్నది. హాఫ్ టైమ్ లో మళ్ళీ ఇంకో హాఫ్ టైమ్ లో
డ్రెస్ ఏ టైప్ తీసుకుంది మరి.
ఆ క్రాప్ టాప్ తీసుకుంది.
క్రాప్ టాప్ తీసుకున్నా. నేను కూడా ఇప్పుడు పార్టీ కి ఏదేసి ఫోన్లోనే అర్ధం అవ్వట్లేదు కదా.
అదేంటి నువ్వు షాపింగ్ బాగానే చేస్తావు కదా! డ్రస్సెస్ చాలానే ఉంటాయి. కానీ కూడా క్రాఫ్ట్ టాప్స్ అం లెహంగాస్
అదే క్రాప్ టాప్ వేసుకోవాలా, వన్ పీస్ టైప్ వేసుకోవాలా, లేకపోతే శారీ వేరీ అలా ఏద అర్థం అవ్వట్లేదు శారీ ఆ శారీ మైనస్ అనుకో అంటే నేను అట్లా చెప్తున్నా ఈ వన్నింట్లో ఏది వేసుకోవాలని నేను అర్ధం అవ్వట్లేని. ఆ యాక్చువలి, ఎక్కువ ఆప్షన్స్ ఉంటే ఎక్కువ టెన్షన్ ఏ. ఎ ఎక్కువ ఆప్షన్స్ ఉంటె, ఎక్కువ డిస్టర్బెన్సింగ్ ఉంటది.
హు అదే కదా ప్రాబ్లం అందుకనే.
మ్ అయినా లేకుంటే ఒక. ప్రాబ్లమ్ ఉంటాయి ఒక ప్రాబ్లం ఈవెంట్స్ అయితే.
అదే వచ్చింది బాగా ఇప్పుడు నేను ఏది ఏసుకుంటే బాగుంటది అంటావ్?
ఆ క్రాప్ టాప్ వేసుకో అవే బాగుంటాయి నీకు.
ఏదో ఒకటీ వన్ పీస్ ఉంది అది బానే ఉంటది లేగాని దానికి స్టిచ్చింగ్ వేయించుకోలే ఏవ్.
ఎక్క ఇలాంటిది ఒకసారి నాకు ఓకే ఓకే మొన్న నువ్ ఓ మీ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు పింక్ కలర్ డ్రెస్
ఆ అదే అదే వేసుకుందాం అనుకుంటే. దానికి స్టిచ్చింగ్ వే.
ఓహో! అవునా? ఇగో అసలు నీకు హైలైట్ జోక్ చెప్పనా నైట్ మేము షాపింగ్ కి వెళ్ళినామ్ అని చెప్పిన కదా మా ఆడపడుచు, మా మర్ది. ఆ మా హస్బెండ్ నేను కలిసి పి పిల్లల్ని కూడా తీసుకు పోయిన అని చెప్పినా కదా అయితే పోతే ఫస్ట్ మీ మా మా ఆయనను మమ్ మర్ది గిట్లా వాళ్ళు బట్టలు తీసుకున్నారు. అంటే ఫస్ట్ మా హస్బెండ్ తీసుకుంటానంటే మేము ఒక షాప్ దగ్గర ఆగినం.
అమ్మ నువ్ అడు
ఆడ్ నుంచి ఇక మళ్ళీ టైం అయిపోతది అంటే మేము పోవడమే కొంచెం లేట్ అయిపోయింది మేము వేరే ఫెస్టి టి ఉంటే నేను చెప్పిన కదా సండే రోజు ఫెస్టివల్ ఉంది మా ఆ అక్క కూతురు వాళ్ళ దగ్గర అని
అవును చెప్పినవులే అయినా కొంచెం ముందు వెళ్ళేదుంటే బాగుండు కదా
ఆ కానీ అక్కడి నుంచి వచ్చేసరికి లేట్ అయింది అందులో ఒకటి నేను ఆ ఇంట్లో వర్క్ ఉండే చాలా వర్క్ ఉండే అది కంప్లీట్ చేసేసరికి ఓవర్ నైట్ అయింది అందులో ఒకటి ఆ మీ అన్నయ్య కూడా ఎటో పోయి ఉండే
పని ఉంటది రాగానే అటుఇటు తిరగడమే పని
ఆ ఏటో పోయేసరికి ఇగ చూసి చూసి ఇగ నేను నే రావాల్సి వచ్చింది ఇక పోయి అంటే ఎయిట్ థర్టీ అట్లా పోయేసరికి ఓవర్ టైమ్ అయిపోయింది పోయినాం ఇక ఫస్ట్ షాపింగ్ కి వెళ్ళేసరికి అక్కడ్ ఎంత మంది ఉన్నారు తెలుసా ఆ అంటే నార్మల్గా వర్కర్స్ చాలా మంది ఉన్నారు బట్టలు తీసుకుంటుంటే చూన్ మా పాపకి తీసుకున్నా తీసుకున్నాక ఆమ్ మా అంటే నే దర్వాజాలు ఎత్తడం అంటే కొంచెం ఆడపిల్లలకే ఇంపార్టెన్స్ ఇస్తారు కదా మన ఫ్యామిలీస్ లో
అంతేలే ఆడపిల్లలది ఆడపిల్లలంటే వాళ్ళ దృష్టిలో దేవతలు ఇగ
నా అంతే కదా అయితే ఇక వీడికి ఎందుకు క్లేగా వచ్చేది నెక్స్ట్ ఉగాది ఉంది కదా అని నేను వీడికి బట్టలు తీసుకోలేదు
అయ్యో మరి ఏమన్నా ఉన్నడా
ఎక్కడిది వాళ్ళ ముందు ఓ ఏ ఏడ్చి ఏడ్చి ఆ షాప్ పులకెళ్ళి రానని కింద వండి బొర్రుకుంటా కట్ అంటే ఇట్లా షేటర్ ఉం టర్ ఇగ షేటర్ క్లోజ్ చేసే దాన్ని బిర్రుగా పట్టుకొని నేను రాను రాను అని దాంతోటే చార్ ఎల్ సేపు ఏడ్చిండు తెలుసు
అయ్యో ఇజ్జత్ పోయిందా ఇగ ఆడ
ఎన్ మామూలుగా కాదు మళ్ళా వచ్చి నన్ను కొట్టుకుంటా మీద పడుకుంటా ఆ చేయి మొత్తం కొరికిండు వేస్ట్ ఫెలోగాడు
లే ఆగేది కదా మల్ల అసలు
ఆ ఇక నాకైతే మస్తు బాధ అనిపించింది వాళ్ళు ఓ విహిన్ టార్చర్ భరించలేక వాళ్ళు ఆ అంటే కొంచెం అమౌంట్ ఎక్కువ చెప్పిండే ఏ అవసరం లేదు అమ్మా ఎవట్టు వాడ ఆయన ఎంత టార్చర్ చేస్తున్నాడని ఆహ్ తక్కువ అమౌంట్ కే ఇచ్చి పంపి చిరు తెలుసా నైట్ ఇక పోరా పోరా ఇక వామ్మో నువ్వు అసలే వద్దు ఇక్కడ అంటారు ఇగ
మొత్తానికి వాని ఏడుపుతో సాధించుకొచ్చుకున్నాడు అన్నట్టు
ఆహ్ సాధించు తెంది అసలు మొత్తం తెలుసా షాపుల నుంచి ఇగ కదులుతలేడు నేను ఇక్కనే ఉంటా మీరు పోండి మా డాడీకి ఫోన్ చేయండి అని అంటాండు
ఇగో మొండిఘటం
మరి ఏం చేద్దాం
ఆ ఏ టైప్ తీసుకున్నావు మరి వాళ్ళకు డ్రెస్సెస్
అర్ధం గాల
ఏ టైప్ డ్రెస్సెస్ తీసుకున్నావు అంటున్నా
ఫ్యాన్సీ వేరే వాడికేమో ఆమ్ దాన్ని ఏమంటారు మోడల్ గుర్తుకు రాట్లేదుగా నేను నీకు మొన్న ఒక మోడల్ తీసుకుంటా అని చెప్పిన చూడు ఆ బ్యాగీ వాడి గీసు
ఏమయ్యే ఏమోస్ట్ సో వెస్ట్ అయ్యే వాడుతది కదా
ఏ జింద